ఆ చెప్పా ఏం లేదురా ఇప్పుడే పని అయిపోయింది
ఆ
ఏ ఫ్రీగానే ఉన్నా అని ఇంకాటివి చుస్తాను
అంతే నా అయంద పనే అయితే
యింది
ఏమండడినా
ఆలుగడ్డ
ఆలుగడ్డ వండినా
ఆ
హ
ఇంత ముందే మన చెట్లకు ఫోన్ చేసిన
హ
మాయినా
హ
బోలతందట ఇంకా పని తీరలేదా అని అన్నాడు
ఏ ఎంట తకువ కొతాందామన్న
ఉ
హాస్టల్ పోతలేదా
సిట్ట
ఆ ఆ మషల
ఎక్కడికి
దాంట్లో వంట చేయడాని
విలాషిన అంటానా
పలాస్ చిన్నంటానవా
వంట చేయడానికి పోతుది
ఆ అదే ఏంటన్న మరి అ అయాల అనుపోా మరికి ఇప్పు చిిందా అని నేను అనుకుంటాను
ఆ నైట్ డ్యూట్ అయినప్పుడు నైట్ పోతుది డే అయినప్పుడు డే పోతుంది ఇక
అంతేనా
ఉ
ఆహా
పోయి చేస్తుది వస్తుది ఇక మళ్ పిల్లలు అ చూసుకుంటారు ఇక బటి స్టార్ట్ అవుతుంది కదా
ఏ ఒక్కన ఎన్ని పది రోజలా
పల రోజలు అంటే జూన్ ఫస్ట్ కు స్టార్ట్ అవుతది
ఆ గది ఇ పది రోజులున్నా ఇయ ఇదిమే ఆ
పండు జెండా పండుగ కదా
ఆ
ఈ సరువు జూన్ పన్నెంకే స్టార్ట్ కనబడి అయితే ఈ సకాండ్ కు ఎవరు జెండెత్తుతలేరాని ఏం చేసి చిరు జూన్ ఫస్ట్ కు పెట్టరు జడా పండు కాట్రా
చెండ పాండ అంటే తుర్కోలేదా
ఏం అనది
మనజన్న పండుగ ఏంటిది.
మనది తెలంగాణ నా
ఆహా తెలంగాణ వచ్చింది, పండుగ
ఆ అవతరించరా రోజాట
ఆహా
అంటే తొమ్మిదో తారీకుు నిర్ణయం, అయింద అన్నట్టు ఆ రోజు తెలంగాణ ఇస్తానని, ఒప్పుకున్నారు. మాట్లా
అవు
ఇ జెండగ రేషి ఈ సెలవులలా, ఆ ఏ వగర రని ఫస్ట్ వేట్ చేయరు.
మా పిల్లలు పోయిలట్టు కదా.
పోయిలు
ఇకా అదేనాటా
వాళ్ళ అన్నకాట, కుకు కరిచిందాట
కుక్క కరిసిందంట, అట్లా ఎట్లా కరిసింద
ఐతే వాళ్లదేంటాకదా కుక్క
తెలివాదు, అక్క నాకు
వాాలేదానంట కుక్క మరి దానికి ఎండ కొడుతుందో వా కొంచెం మరి చినుకులు మొన్న వానగొట్టింది కదా మరి ఇంట్లో తీసుకొస్తాండో, ఎట్ట తీసుకొస్తాండో కానీ, బెల్ట్ బెట్ రాట్ బెల్టు పెడుతున్నాట, ఆ రమ్మంటే వస్తలేదట, రాకపోతే దాన్ని, కొట్టిన కొడతాడు కావచ్చ గుంజుతున్నట్టు, రారా అని
ఆహా
కోడతడు కావచ్చు, అని ఏం చేసిందట ఈ బెల్ట్ను ఇట్లా అంటే లూజ్ చేస్తానమో, టైట్ చేస్తానో కానీ బెల్ట్ ను ఇట్లా అనే వరకు నన్నే కొడతడు కావచ్చ అని. ఈ పెద్ద నేలు ఆ నూ ఇట్లా కాయి ఫయిందాటా,
ఓ అమ్మో
కొరికిందాట
ఆ
కొరికిందట మరి కుట్లు పడ్డాయని అన్నారు, మరి ఏమైందో ఇగా మల్ల, ఎవరు చెప్పినారు, మనకు
ఆ
ఎవరు చెప్పులే అయితే చిట్టి, ఈమె అడ రింగు కాడ కుస్ సన్నది కదా,
ఆ
కూర్చుంటే మరి అమ్మ మాట్లాడిందో, ఎవరు మాట్లాడిండో కానీ, ఈమ గూడా తెలవదంట్ డు మీకు
ఆ
చెప్పలేదట కాార్షిన్ననేే అళ్ళ లాస్ట్ కు చెప్పిలాట
ఆ
చెప్తే అప్పుడు ఈమె ఇటు వచ్చినట్టున్నది ఇటి నుంచి వెళ్ళి పోదాం అని అనుకున్నదా మరి పిన్నన్న ఈమె కలిసిపోదాం అనుకున్నారు ఏమనుకున్నారు కాగాని వచ్చిరు ఎందుకా చిరాణ నీను అందుకు అడుగుతా
అవును
ఇక ఎవరితోనే అంటుంది మా అన్న కుక్క కరిసిందట చూడాలి అని అన్నది
ఆ
అంటే అవునా అని అనుకున్నా ఏ మా అలా ఏంద్రా ఏమ అంటాను కుక్క గడిచిందా అని అంటాను ఎవరి గడిచింది అని అంటే అన్న గడిరిచంది ఇట్లా బిల్టు పట్టుకొని పోతాంటే నన్నే కొడతాను అనుకొని ప కన్నా దా మన్నది
ఆరే
పత్జ ఆాల పావం
పత్తజే అలమరి అరే ఎంత పత్ం ఎంతంత మనస్తది ఎంత మూర్ెలు ఇతార
మూడు నెలలో ఆరు నెలలో తెలియదు మళ్ళా వానకు మరి అది పంటిషం కదా
ఆ
ఎట్లా అవుతుదో ఏం కాదో
ఏడు దానక ఎందు పెట్టా వేండ
ఆ పిలగాడు అరి శాంత బెఠించి రవలు
తెలవదాక్క నాకు
అ మరి ఇరవై అక్కడికి చెప్పలేదారా
చెప్పలా అక్క
పోయిరావా
చెప్పిల్ కని పోవలే నేను
ఆవు
అప్పుడు ఎందుకో పోలే
అదే మల్శాంతి పెట్టిళ పెట్టలేదో తెలుగాని ఆయన అట్లా అయి్యంది మంచి ఇలాగు తదటకాదనా
ఎమ్మ శాంతి అన అయితే అన్నారు
హు
శాంతి పెట్టియాలి సూడొద్దు అని అన్నారు
ఉ అప్పటికి కొద్దిగా కొద్దిగా అని ఆపిరట మాగా
ఆ
కొద్దిగా ఆగు కొద్దిగా ఆగా అని ఆపిర్రట పుట్టినప్పుడు
ఆ ఎందుకంటే ఆపాలి కదా అక్క ఎందుకంటే ఎట్లయినా ఏ పిల్ల పిల్ల అయినా పిల్లగా ఆడయినా ఎట్లా పుట్టిడు మనకి ఎట్లా తెలుత్తది గడియ
ఉమ్ ఆ పాలె ఆ పోతే గాని కర్మ ఇద్దారుపో దాన్లో పుట్టిండు కానీ మంచిగానే
ఇక అందరిగా ఒక టైమ్ ఉంటదా
ఆ య అది ఒక స్థితి ఒక గడియా
ఆ గడియా సేకను
ఉమ్ అయినా లోపటిదే అన్నా ఈ రోజు మంచి రోజు లేదు ఆ రోజు మంచి ఉన్నదాని అన్న కలగన్ రామ్ అను అది లోపల ఆగేది తెలివదు
మనకు ఎట్లా తెలుత్తది అయినా పుట్టేటోళ్ళలు వాళ్ళు ఏమన్నా టైం కు వ తరా
అదే
ఉ మనం అనుకున్న టైం కత్తె ఈ ఆపరేషన్ ఎందుకు
నిన్న ఇంటి వేనా మాడు టెలు తెచ్చిన పొట్టినం ఇచ్చడ పెట్టిన ఇంగ టైకి అయిపోయింది ఇగ
ఫోన్ ఎతే పత పెడుతుాంది అమ్మా అన్నది పి
మట్టి గగా నిన్న ఫోన్ చేయడానికి టయమే లేదు ఇగా
హ
మాడికాయలుగా పచ్చగా అవన్నీ తెచ్చినాం ఎల్లిపాలి గర్భాలు తీసినాము ఆ అప్ వాళ్ళ జిలుకార అవన్నీ కొనకాచ్చిన అవ వేంపినా
హ
ఇక అన్ని చేసినా
హు
తీగ పట్టినం పెట్టినముగా
అంతేనా
వచ్చి ఇక బోలు దమ్కొని చిట్టు అయితే ఇటువటు ఆక పూసిింది గాని బోల్దు ఉకున్నా ఏ చీకటి అయింది ఏ ఉడడుకోపోసింది పొద్దున సాయం చేస్తతే చేయనట్టు. అ ఉన్నదని మళ్ళా చేసినాం
ఆ ఎండ ఏమన్న తక్కువ కొడుతందా
ఆ తిన్నారా
ఆ తిన్నక్క
ఏం కూరా
అదే కళ్యామాకు పచ్చడ చేసిన
ఆ
కళ్యామక్ కళ్యామకు
కల్లెమాకు ఏం చేసినవ్
చట్నీ చేసిన
పచ్చడ చేసినవా
ఆ
వేంపి ఎండినేర్పాకాయలేసి పట్టినవా
ఆ
అయ్యో అదే తింటార్రా
ఇగ అదే దిన్న
ఆ.. తిన్టాడ
తింటడ్
ఊ సాయంత్రం అదే కావచ్చు
ఆ ఈ సాయంత్రం కూడా అదే అక్క
రేపు పొద్దున ఎదన్న కూర అండుకుంటే అయిపోతది
ఆ లెకుంటే అండుత సాయంత్రం అనా వండు వండుత లేకుంటే పొద్దున్న అనా వండత గట్లా
ఆ అదే పెరుగు తెచ్చుకోవాలె కొంచెం అది వేసుకొని పెరుగు పోసుకనే
హ్మ్
తినాలే ఇగ
ఆ ఇగ ఎట్లయితే గట్లయి కది
ఆ
పని దబునా తీరింది కదా మరి ఎండ కొడ్తాంటే కూడా
ఏ ఎండ కొడతాంద అని సు తే మళ్ళ ఇగా
ఆ అఎండ కొడ్తాన్న బా
ఆ ఆ ఫస్ట్ బోల్ బయటేసి ఇంట నుంచి ఒక చివర కొంచెం ఎండ బాగా తాగింది తర్వాత త్తగా బోలుతోమినా ఇంట్ల పెట్ తిన
ఆ కొద్దిగా సల్ల పడితే ఏం కాదు గాని
అయితే కళ్యాణికి ఫోన్ చేసి మరి మామిడికాయలు కోషినం రా నేను ఇరవైగాల తెచ్చుకున్నా మరి మీరు పోయి తెచ్చుకోన్రి నేను పట్కొద్దామ అంటే అవి ఏందిరా మస్తు బరువున్నాయి నా బిడ్డ నేను పోయి ఇంకా ఆమెతీసుకొ పేనా ఆటోకలమ్ ఇటో పొలం పట్టుకున్నామ్ ఆమె పడితేనే లేదు మా చిట్టి
ఏక కాయలు బరువు ఉండవా
హ్మ్
మరి
అయితే తెచ్చుకున్నా తెచ్చినారా నేను తెచ్చుకున్నా నువ్వు తెచ్చుకో ఆ
నీ షట్ ఉన్నదా
ఉన్నది పుల్లటి ఏ మన అంగురాల గుర్తులేక్కల గాత్తది
అంతేనా
అట్ల
హ్మ్
మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అయితాంది ఇక అవే కత్తానై
సారీ అత్తయ్య
సరేరా ఆ